ఆ హాయ్ అండి మ్మ్ బాగున్న మీరు బాన్నారా మ్
లోకలేేనా
అవునండి
అ అయిపోయిందండి వంట ధీనుడు
అయిపోయింది తినడం పడుకుంటున్నాం
ఇగా అయినా గానీ ఫోన్ చేసి మాట్లాడాలి
మ్మ్ మ్మ్ ఈరోజుకి లాస్ట్ ఆ
ఆహా లేదు నాకు నిన్ననే ఆచ్చింది మీకు ఆచ్ చ్చిన ఫోర్ డేస్ వరకు చేయాలి మీకు అచ్చి ఎన్ని రోజులైంది
ఆ ఓకే అండి నాకోచ్చి ఫోర్ డేస్ అవుతుంది
అట్లయితే మీ అన్ని కాల్స్ అయిపోయినాయా మరి అ టోంటి వరకు నాయి నిన్న ఈవనింగే వోచ్చినై ఇదే సెకండ్ కాలు ఆ అట్లా అనుకుంటా నేనందరిక్ మెసేజ్ చేసి పెట్టినా గాని ఇగ మనం ఉన్న టైమ్ లో వాళ్ళు ఫ్రీ ఉండోదా
హావ్ అవునవునండి ఇప్పుడు ఈ పిల్లలతోనే టైం సరిపోతుంది
పిల్లలు కొంతమంది వర్క్ కొంతమంది చుట్టాలు అట్లా ఇట్లా అనేసరికి ఏ ఎవర్ రేస్ పండిగాలేదు మధ్యలో ఒక కాల్ అయితే వేస్ట్ అయిపోయింది
అవునండి ఇంకా నావి టెన్కాల్స్ వేస్ట్ అయిపోయినయి
ఆ ఎందుక వాళ్ళ ఆ వాళ్ళకు ఫోన్ చేసిన అవున అన్నారు వారు రిసీవ్ చేయలేదు ఇగా అందులోది అది వేస్ట్ అయిపోయింది జస్ట్ మన రింగ్ కానీ వాళ్ళు రిసీవ్ చేయని చేయకపోని అది కౌంట్ లెస్సు కౌంట్ లో కోస్ వస్తుంది అట్లా ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు మీరు రిసీవ్ చేయకపోతే ఇది కూడా కౌంట్ లేస్ అయిపోయేది
అవునండి నేన్ పోయి మనం అందుకనే టూ త్రీ టైమ్స్ అడిగి చ్ కనుకోవాలి
ఆ అందుకే ఫోన్ చేస్తనే కానీ ఒక్కొక్కసారి అన్వైల్ అన్వైలబుల్ అనుకుంటూ ఒస్తంది ఇప్పుడు మీకు కూడా ఫోన్ చేసినంక అది అనవలబెల్ అనుకుంటానే ఓస్ వచ్చింది రెండు మూడు సార్లు నటు మళ్ళీకె అందుకే మళ్ళీ మీకు ఫోన్ కొంతమందిది అట్లా అయితాంది అని అన్నారు గాని ఇగ ఒకసారి చెక్ చేసుకొని జెసుకుంటే కాద
అవునవును
అవునా లేదా ఆ తినుడు అయిపోయింది ఇగ గా ఇంట్లో వాళ్ళకి గీ టైమ్ లో ఎందుకో అంటందరికి ఏదో ఒక టైమ్ మాట్లాడి ఓడ ఓడకొడితే లోలి ఓడస్ అవునా లేదా
అవును అవును అది కూడా కరెక్టే అండి
ఆ అది ఎందుకంటే టైం అయిపోతాది రేపటివారికి గి పిల్లలు ఉంటరు ఉంటది గుర్ కుండది ఆ చేతి పని అయితే ఒక మాట వేరు ఇది తెలిసిన మాట కాదు గదా ఎవరొ అన్నోన్ నంబర్లకి ఫోన్ చేయాలి మాట్లాడాల ఇంటే ఇబ్బంది బాగా అయితాంది అటు మీకు ఇటు మాకు
అదిగ కరెక్టే మళ్ళీ వాళ్ళు వర్క్ లో ఉంటారు లిఫ్ట్ చేయరు
హ్మ్ కొంత కొంతమంది బాయ్స్ ఉన్నారు హస్బెండ్స్ ఉన్నారు అది తలా తోక లేక ఏ మాట్లాడదాం కాదు ఈ గర్ల్స్ అంటే ఏదో ఒకది ది ఆ ఆ అనుకుంట ఓడకొడ్తాయి ఈ కొత్త కొత్త వాళ్ళతో కూర్చున్న వాళ్ళుయితే ఏమని మాట్లాడాలో అర్థం అయిత లేదు
మీర్ ముస్లిమ్స్ ఆ అండి
లే లే నేన్ హిందువులు
హావున మే మూవీ చూస్తారా
ఆ మూవీ చూస్తాం ఎందుకు చూడమండి కొత్త కొత్త మూవీస్ ఇప్పుడు కానీ ఈ మధ్యలో పిల్లల కారణంగా చూడడం కుదరలేదు
పిల్లలు ఇప్పుడు మూవీస్ కాదు గని సెల్ వైఫై హాస్పోర్ట్ ఆన్ చేసుకోవ్
లె లె ఆమెకు ఏదన్నా కలర్ కలర్ చేస్తే ఏ కొత్త కొత్త మూవీస్ వేస్తే చూడనిస్తది సగం ఒక మూవీ మూడు రోజులు నాలుగు రోజులు చూడాల్సివస్తది అట్లా అట్లా చూస్తా అంటే హాఫ్ అన్ అవర్ చూసామంటె అయిపోయింది ఇగ ఆమె లోలి స్టార్ట్ అయితది
అవును మీ పిల్లలతోన్ ఇదే మాకు అట్లా కాదు మాకు వాళ్ళు పెటిందే
ఆ మనం చూడాలి ఆ ఆమె దినం అదే మోటు పతులు మోటుపతులు చూపిస్తది చూసిన పాటలే చూపిస్తది రాను బొంబాయికి రాను
ఆ
అవే పాటలతోనే ఎంతమంది ఉన్నారు పిల్లలు?
మాక్ ఇద్దరు అబ్బాయిలు
ఇద్దరు అబ్బాయిలన ఇగ పోనీ తి అదే వాళ్ళ కొట్టుకునుడు, గిట్టుకునుడు దినం ఎలిపోతాది ఏమో.
ఓ తల్కాయనొప్పి వీళ్ళతో
మ్ ఏ క్లాసు?
వాడు ఒక అబ్బాయి ఫిఫ్తు ఒక అబ్బాయి నర్సరీ
అవునా నర్సరీలో ఎప్పుడేసిండ్రు
మేము ఫోరియర్స్ పడ్డాక వేసినం ఎందుకంటే నేను స్టడీ కంటిన్యూ చేశాను కదా నాకు ఇయర్ వేస్ట్ అయింది అంటే మా బాబుతోన్నే
అ-అచ్చనా లేదు మా పాపకి ఇప్పుడే ఫోర్ ఇయర్స్ పడుతది ఈ మంతేండింగ్లో ఇగ ఎద్ద అ అట్లాంట అంతకు ముందు కూడా మా మా ఇంటి సైడ్ వాళ్ళు వేసిన్ కాని మా బాబా అంత యాక్టివ్ లేదైతే వెయ్య లేదు ఇగ ఫోర్ ఇయర్స్ అబ్బాయి అయిన కూడా అంత హుషారు లేదు గాని. ఇగ టైం వేస్ట్ ఎందుకు. అద ఒక రోజు పోతుంది రెండ్రోజులు పోరు అట్లానుకుంటానుకుంటా ఆ ఇయర్ మొత్తం వేస్ట్ అయిపోతది ఆడ్ నే కదా
అవునండి పిల్లలు అంతే
సమ్మర్ ఓస్తే నర్సరీ కంప్లీట్ అయి అయిపోయ్నట్ట
ఉమ్ ఆ ఈ నర్సరీ కంప్లీట్ అయిపోయినట్టు, అయితే వీడికి ఎల్కేజీ సిలబస్ మొత్తము మేమింట్లో నేర్పించాము. ఇప్పుడు ఎల్కేజీ అద్వకుండ డైరెక్ట్ యూకేజీ లోనే జమ్ జమ్ అందాం అన్ కుంటున్న సార్నిడిగి
ఆ అట్లా యాక్టివ్ ఉండే చేసేయాలి ఎందుకు ఇయర్ వేస్ట్ ఎందుకు?
అదే అదే యాక్టివ్గానే ఉన్నాడు. ఎందుకంటే ఇయర్ వేస్ట్ అవుతుంది. మళ్ళీ స్టడీ కూడా పాపం చదివిందే చద్వాలి అని అంటే
అంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళు బాగా బోర్కొడుతది.
అదే
బోర్కొడతది వినరు.
మ్
ఉంటనే ఈ నర్సరి జనవరి పి కోరు మార్చి మ్ త్రీ మంత్సే ఒకొక్క స్కూల్లల్లో తీసుకుంటున్నారు అడ్మిషన్
ఆ తీసుకుంటున్నారు గానీ ఆ ఫీ మాత్రం మొత్తం
ఆ మొత్తం పే చేయాలి. ఆ ఫీ మొ త్తం పే చేసినప్పుడు ఇయర్మొత్తం ఒక రోజు పంపించి, ఒక టూ త్రీ డోస్ పంపించకపోయినా కానీ అట్లేమన్నారా?
ఏమనరు మనం ఫీ పే చేస్తున్నాం కాబ
ఆ ఇగ మా పాపని అట్లా పంపిద్దామని మా సైడ్ వాళ్ళు ఒక్క నిమ్షమ్ మా మా సైడ్ వాళ్ళు జనవరి, ఫిబ్రవరి, మార్చ్లలో అడ్మిషన్ చేప్పిచ్చిరు త్రీ మంత్స్లోపు నర్సరి కంప్లీటూ ఆ మళ్ళీ మా జూన్, జులై నుంచి ఇ యుకేజీ, ఎల్కేజీలు అట్లా అయిపోయినాయి. అది మంచిగా ఉంది గానీ ఆ త్రీ మంత్స్లో మా పాప అంత నర్సరీకి అలవాటైతదా లేదన్న డౌట్
ఒక ఒక వన్వీక్ అట్లా ఉం ట అంతలవాటైపోతారు పిల్లలు పిల్లలు చూసుకుంటూ ఉండిపోతారు వాళ్ళే.
కష్టం ఏదైనా అయిందా ఈ నర్సరీ అప్పుడు? పిల్లల్తోని అంటే కొంచెమైన తెలిసుండాలి కదా
అవునవును ఒక వన్వీక్ ఏమో కొంచెం ఒక వన్వీక్ ఏడ్చిండు. మళ్ళీ నెక్స్ట్ డే నుండి మంచిగానే మంచిగా ఏళ్ళిపోయిండు. మాకు మా పిల్లల్తో స్కూల్కి మాత్రం ఏం టెన్షన్ లేదు. ఎందుకంటే వాళ్ళు డైలీ ఏళ్తారు.
మా
ఉ మ్
ఆ స్కూల్లో స్ట స్కూల్ స్కూల్లో స్ట్రెంత్ ఎంత బాగా మందుండేనా సెక్షన్ వైజస్గా ఉంటారు కదా సెక్షన్స్ అదే అదే అదే అడగాలి
వీళ్ళు థర్టీటూ ఉన్నారు
ఆ వాళ్ళు కొట్టుడు, గిట్టుడు వాళ్ళు ఏదనా చేస్తే కాని చెప్పేటోల వాళ్ళ మ మనకు ఏదైనా చెప్తారా వాళ్ళు ప్రిన్సిపల్స్ గాని, టీచర్స్ గానీ ఎవరైనా కొట్టుకున్నారో తిన్నారో లేదు. ద అవన్నీ మనకు అప్డేట్ ఎవరు ఇస్తారు
టీచర్ను టీచర్ చెప్తారు, పిల్లలు చెప్తారు ఆయమ్మలు చెప్
రో అంటే డైలీది డైలీనా లేకపోతే ఎప్పుడైన ఆపుతారా అట్లా
అంటే ఏదైనా జరిగుతే చెప్తారు లేకపోతే లేదు
అట్లనా అంటే నాకు ఇగ ఎట్లా వెయ్యాలి కదా నాకు కొంచెం తెలుసు ఉండాలి కదా అట్లా అనుకుంటా మన గుడ్డుగా వేసేసి క్క లబో బిభో అంటే ఎం తెలుస్తదిచేప్
అవును అదికూడా కరక్టే మ్
అయిపోయిందా వంటలు బో-బోల్లు బోచ్చలి పనినా
అయిపోయినాయి బొల్లు గడిగేసిన మాకు ఎందుకంటే ఫైవ్ థర్టీకే వాటర్ వస్తాయి ఫైవ్ థాట్టి కే పంపోస్తది
ఆ సీరియల్ చూడరా
ఆహా నేనే ఏం చూడాను నేను ఖాళీ టైమ్ లో స్టిచ్చింగ్ చేస్తా
ఆ అచ్చా
మ్
పిల్లలతో నేళ్ళేది చూసినాగాని వాళ్ళది ఇగ లోల్లి ఉంటది
ఆ అవును అవునండి మస్తు బాగా రిస్క్ అయితుంది పిల్లలతోని ఈ ఎండకి
ఆ ఇప్పుడైతే ఇంకా సమ్మర్ స్టార్ట్ అయితే ఇంకా ఆయనంత కుద్లోదు
అమో ఫైవ్ కే లేస్తామ్ అట్లా ఇగ మరి మార్నింగ్ ఎందుకంటే మాకు ఫైవ్ థర్టీ కె పంపొస్తది మా పంపు వచ్చవరకే వర్క్ మొత్తం అయిపోతది టోటల్ అయిపోతది
ఇగా నీళ్ళతోనే ఉంటది ప్రాబ్లం ఫస్ట్ నేను రెండు రూమ్లలో ఇది కాకాజ్ నగర్ లో రెంట్ లో ఉండేదాన్ని అయితే సెవెన్ ఓ క్లాక్ వచ్చేది ఇది కోటల్లో లో ఎనాలో తొమ్మిది తొమ్మిదిన్నర లోపు పనులయిపోయేది ఇప్పుడు రెండుకిగా మన ఇట్లా నాలు మన ఇళ్లలో ఉంటే సరికి ఇంకెందుకు అది వాటర్ క్యాన్ కొనుకొని తెచ్చుకుంటాం అది బోర్ నీ మోటార్రయితే వస్తుది ఇగా లేసుడు ఎందుకని లేసుడు మర్చిపోదు సూర్యుే మర్చిపోయిన పొద్దున
మేము ఫైవ్ కి లేస్తామ్ ఫైవ్ కి లేసి హోమ్ మొత్తం క్లీన్ చేసుకున్ కుంటం వాటర్ పట్టుకని స్నానం చేసి వాటర్ పట్
వాటర్ ఎప్పుడు వస్తే నాకో వాటర్ కారణంగా పనులైతాయి అయ్యాయో వాటర్ అయిపోతేనే బట్టలు అయిపోతై బోళ్ళ అయిపోతై ఎంత ఏమున్నాగాని బ వా బట్టలు బొల్లు అయేసరికి పిల్లలకు స్నానం చేపిస్తాం పిల్లలకు స్నానం అయితే ఇల్లు క్లీన్ అయిపోతతది తుడుసుడు గీరుచుడు ఆరేసుడు గీరేసుడు తిప్పి కొట్టిన బట్టలేవు దెప్ప ఒక పదిన్నర వర మొం మొత్తం పనులయి ఎండ బెట్టిన బట్టలన్న ఇంట్లల్లి పడతాయి
ఆ అవును అది కూడా కరెక్టే ఎందుకంటే ఏం పని ఉండదు పొద్దు పొద్దు నా పిల్లలే ఎవరు
మ్ వాళ్లెవకముందు సగం పనులు అయిపో పోతే లోల్లిపోతం అవునుదేగా
అవునండి అంతే
ఉం
ఉమ్
ఇప్పుడు రేపటి కోసం మరి కర్రి కట్ చేసి పెట్టిండ్రా లేక పోద్దునేనా
ఏంటి
కర్రీజ్ గిరి
కర్రీ పొద్దున్న చేస్తా నేను పొద్దున్న మార్నింగ్ ఏమో టిఫిన్ చేస్తా
ఆ
లోను లంచ్ మళ్ళీ నైట్ కూడా లంచెస్ వెలే బాక్స్ నేను మధ్యాహ్నం తీసుకెళ్తా
అ అచ్ అట్లా అట్లా అలా ఉందా స్కూళ్ళలో అట్లానే కదా కొన్ని కొన్ని స్కూళ్లలో అలో లేదు కదా
ఆ కొన్ని కొన్ని అలో లేదు గాని ఇప్పుడు అలా దగ్గరే స్కూల్లో అయితే వెళ్తారు
సరే అండి మరి ఓకే టెన్ మినిట్స్ అవ్వడం వస్తది మా పాప ఇగ గోలా గోళ చేసిన్నా ఓకే థ్యాంక్ యూ అండి మళ్ళీ ఫోన్ చేస్తా
ఓకే